హలో వినిపిస్తుందా హలో
వినిపించడం లేదు
ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ ఓకే అండి ఇప్పుడు వినపడుతుంది
ఆ అయితే ఇప్పుడు మన మనకు ముందు వచ్చే పండుగలో రాఖీ పండుగ అది ప్ర ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక రండి ముస్లింలు, హిందులు, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు తేడా లేకుండా ఆలు మన దేశం అంతా త మంచిగా జరుపుకుంటరు కదా అది ఆ రాఖీ పండుగ గురించి మీకు ఏమైనా తెలుసా
ఆ తెలుసండి మేము కూడా ఫెస్టివల్ జరుపుకుంటాము అది మా దగ్గర ఒక ఫెస్ట్ వల్ లానే చేస్తారు అంటే అన్నయ్య రక్షణ కోసం అనేసి మేమా పండుగని జరుపు
అవును అవును అవునది
అన్న చెల్లెళ్లు గాని అక్క అమ్ములు గాని చెపారు అన్ ఒక అన్న ఒక అన్నకి లేదా తమ్మునికి తమ్ముడు గాని ఎవరనా కడితే ఆయన చాలా మంచిగా లేకపోతే ఏమైనా ఆపదలు ఉన్నా ఏమన్నా పోతే ఒక శ్రీరామ రక్షగా నమ్ముతరు ఆ రోజు అన్నయ చెల్లకు కానుకగా ఏదనా వాళ్ళు స్వీట్ రాఖీ పెట్టిన తర్వాత స్వీట్లు తినిపిచికుంటరు ఫస్ట్ కుంకుమ పెటుకుంటారు ఫస్ట్ అన్నయ్య కు కుంకుమ పెడతారు తర్వాత ఆ రక్షబంధనం అనేది కడతారు తరువాత కొంచం స్వీట్ పెడుతారు తర్వాత అన్నయ్య చెలెళ్లి కాళ్ళు ఏమన్నా ఇస్తారు పెళ్ళన వాళ్లకు ఐతే చీర అలాంటివి పెడతారు అన్నయ్య అంటే మీకు ఇంకా ఇలాంటి మన పండలు ఏమైనా
ఆమ్ అంటే మనం అందరం జరుపుకుంటాం కదా అండి బా బతుకమ్మ
అవునవును
ఆ బతుకమ్మ మా దగ్గ ప్చ్ అంటే మేము నైన్ డేస్ జరుపుకుంటాం
ఎంగిల్ పూల బతుకమ్మ అని అట్లా ఫస్ట్ అమావాస్య రోజు స్టార్ట్ చేస్తారు అన్నట్టు నైన్ తొమ్మిది రోజులు జరుపుకుంటాం ఆ పండుగని ఆ పండుగప్పుడు అందరూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరు కూడా వస్తారండి విలేజ్ లలోకి వచ్చి
మంచిగా అందరూ ఒకే దగ్గర కలుసుకొని ఆ నైన్ డేస్ అన్ బాగా సెలబ్రేట్ చేసి ఆ ఎంగిలి పూల బతుకమ్మ ఆ రోజు అ అమావాస్య ఈరోజు స్టార్ట్ చేస్తారు తర్వాత అటుకుల బతుకమ్మ అని ఆడుతారు తర్వాత మూడో రోజు ముద్దపప్పు అని నానబెట్టిన బియ్యం మని నాలుగో రోజు ఐదో రోజు అట్లా బతుకమ్మ అంటారు ఆ మరో రోజు అర్యమ అనేసి ఆ రోజు ఆడరండి ఆ రోజు ఏంటంటే ఆ రోజు మంచిది కాదనేసి బతుకమ్మని పేరువర అన్నట్టు మళ్ళీ ఏడో రోజు వేపకాయల తోటి బా వేపకాయల లాగా బియ్యప్ పిండితో వేపకాయలు చేసి బతుకమ్మ లాగా పేరుస్తారు పేర్చి అట్లా ఆడుతారు ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని పేలు పేరుస్తారు అదేంటంటే నువ్వులును నెయ్యి, బెల్లం కలిపి అంటే ఇట్లా ప్రసాదం లాగా పంచి పెడతారు అన్నట్టు ఆ రోజు ఆ బ్రతు ఆ ఇక తొమ్మిదో రోజు ఏందంటే సద్దుల బ్రతుకమ్మ అనేసి చేస్తారు ఆ రోజు ఏందంటే పసుపు తోటి గౌరమ్మని చేసి బా బతుకమ్మ మొత్తం ఆడం అయిపోయిన తర్వాత పస్ పుని అందరు అంటే ముత్తైదులు అన్నట్టు ఒకరికొకరు ఇట్లా పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత వాళ్ళే తీసు కెళ్ళి నిమజ్జనం చేస్తారు
అవునులే ఇదంతా చెరువు దగ్గరనే ఆడు తారు పెద్ద బతుకమ్మ అని ఆ రోజు అంటారు ఆ రోజు మాత్రం రెండు బతుకమ్మలు చేస్తారు అం టే మిగతా రోజులల్లో ఒక్కొక్క బతుకమ్మ వేసి ఆ రోజు మాత్ రం రెండు బతుకమ్మలు
ఆ అవునండి
అవునా
మా సైడ్ దీపావళి కూడా బానే సెలబ్రేట్ చేసుకుంటాం అంటే బా జరుపుకుంటాం మాసేడు అంటే అందరూ మేం మేమేంటంటే కొంచెం మాకు సత్యనారాయణ వ్రతం అనేది ఉంటది ఆ సత్యనారాయణ వ్రతం అంటే ఆ రోజు పొద్దున పొద్దున లేసి పోచమ్మ దగ్గరికి వెళ్ళొచ్చిన తరువా త ఈ వ్రతం అనేది స్టార్ట్ చేస్తాం అన్నట్టు ఆ ఫస్ట్ అన్ని తొమ్మిది రకాలుగా కూరగాయలతోని ఆ స్వీట్ చేసి పెడుతరు సత్యనారాయణ వ్రతానికి ఒక బుక్ లాంటిది ఉంటది అన్నట్టు ఒక స్టో ఒక కథ లాం టిది ఉంటది ఆ కథను చదువుకొని మొక్కు మొక్కులు పెట్టి తర్వాత మేము అందరం కలిసి భోజనాలు చేసిన తర్వాత ఆ ఇక దీపావళికి బాంబులు అవి పేలుస్తామండి
అవును మా సైడ్ సేమ్ అ ట్లనే ఉంటది అయితే నార్మల్గా టపాకులు పెల్చడం కంటే ఎక్కువ దీపాలు ముట్టియడానికి ఎక్కువ ఇస్తామండి ఎందుకంటే ఆ వాతావరణం మొత్తం కలుశితం అయితయి కదా అట్లానే కుక్కలు గాని లేకపోతే పక్షులు గాని ఇట్లా వాటికి హాని కలగకుండా దీపావళి రోజు త మేము ఆ రోజు కంపల్సరిగా ప్రొద్దున తలంటూ స్నానం జేస్తాం ది కూడా ఉసిరికాయలతోనే అంటే మిగతా రోజులల్లా అంటే చెయము కానీ దీపావళి రోజు మాత్రం ఆ రోజు ఇంకా కార్తీక్ కుప్ప ఉన్నామని ఒక రోజు వస్తది ఆ రోజు తలాంటి స్నానం వేస్తాం ఉసిరికాయలతో తర్వాత ర్వాత ఇగా దగ్గరలో ఏదైనా ఒక గుడికి వెట్లే ఇస్తాం అయితే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా ఈ మా అంటే ఎక్కువ అందరూ అంటే మంచిగా వర్షాలు పడాలి చెట్ల పంటలు బా బాగా పండాలని ఆ చెట్లల్లో కోవుడొ లేకపోతే వంటలు కోఉడో అని అంటారు అంటే ప్రకృతిని ప్రకృతిని ఆ అంటే ఆ ప్రకృతికి ఇట్లా నైవేద్యంగా పెట్ ఈ తర్వాత పంటలు ఇంకా పిల్లలు పొలాలు ఇట్ల అంత మంచిగా ఉండాలి చల్లగా ఉండాలని ఏస్తరు అయితే వీళ్ళందరు కలిసి ఏం చేసారంటే ఆ అంత మంచిగా జరగాలని ఏవైనా నా మేకలు గాని గొర్లు గాని ఇట్లా ఏదన్నా ఒకటి అమ్మ వాళ్ళకి బలి ఇస్తరు మొత్త ఊరందరు కలిసి ఇగా అడవులల్లా అంటే చెట్లల్లకి పోయి కపోతే ఇండ్లల్ల నే కొందరు తీసుకుంటారు
ఒకప్పుడు ఇవి ఉండేటి అండి మాస్ అంటే చిన్నప్పుడు బాగా చూసాము ఇప్పుడు అసలు చూద్దామన్నా అలాంటివి అందరి క్కువ పట్టించుకోవట్లేదు
అవును ఇప్పుడు మళ్ళా
మాసైడ్ ఏంటంటే ఇంకా వర్షాలు పడడాని కనీ ఇట్లా కప్ప కప్పల పెల్లి చేయడం అనేసి ఇట్లా చేసేదన్నట్టు ఊందరు కలిసి వాటర్ తీసు వెళ్ళి డప్పుల తోటి ఊరేగింపు చేసి దేవుడికి ఇట్లా ప్రసాదాలు పెట్టి అట్ల జేసే వాళ్ళు
ఉ హు అవును
ఇంకా మీకేమైనా ఫెస్టివల్స్ గురించి తెలుసా అండి
ఆ తెలుస అండి శివరాత్రి పండుగ అనేది చాలా అంటే చాలా మన ఆ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పండుగ అంటే మొత్తం మన దేశం అంతట జరుపుకుంటరు క కని ఎక్కువ మనకు ఎక్కువ దక్షిణ భారతదేశంలో ప్రాధ్యతని ఇస్తరు. ప్రాధాన్యత అయితే ఆ రోజు మాత్రం ప్రొద్దునుంచి సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు ఏం తినరు ఎవ్వరు ఆ రోజు. ఒక ఉపవాసం ఉంటరు దేవునికి. ఉపవాసం అనేది ఎట్లచ్చిందంటే దేవునికి దగ్గరగా ఉండడం అని. గుళ్ళకి పోయి దేవున్ని ఆరాధించినం అట్లా. ఆ రోజు మాత్రం ఎవ్వరేం తినరు, కానీ పండ్లు పలాలు మాత్రం కొందరు తీసుకునే వాళ్ళు తీ సుకుంటరు. అట్లా తీసుకొని తర్వాత శివాలయానికి వెళ్ళి అక్కడ అయిపోయినంకా ఎస్తరు ఆ రోజు ఉసిరికాయలల్లా కొందరు దీపాలు ముట్టిస్తరు, కొందరు ఆ న ఆ కొందరు అన్నదానాలు చేశే వాళ్ళు చే
అన్నదానాలు పెడతార.
అవును ఇంకా మీకేమైనా పండుగల గురించి తెలుసా అండి.
ఉగాది కూడా ఉగాది ఫేస్ ఉగాది పండుగ కూడా నాకు చాలా ఇష్టం అండి. ఆ రోజు తీపి, కారం, పు పులుపు అనేసి ఉగాది పచ్చడ చేస్తారు. ఆ ఆ రోజు కూడా మేం ము చాలా బాగా చేసుకుంటాం ఆ పండుగని కూడా.
హ్
ఫ్యా కుటుంబం మొ మొత్తం వచ్చి అందరం కలిసి తీపి, చేదు అన్ని కలిపిన వాటితోటి చేసిన పచ్చడిని తాగిన తర్వాత భక్ష్యాప్పాలని చేసుకుంటం. అవి చేసుకున్న తర్వాత పూజ చేసుకొని అవన్నీ తింటం, తిన్న తర్వాత ఫ్యామిలీ అం అందరం కల్సి మంచిగా వేరే ఏదైనా టెంపుల్కి పోయి అక్కడే ఎక్కువ ఉంటం మొత్తం పొద్దునుండి నైట్ వరకు అక్కడే ఉంటం. మీరేట్ల చేస్తరు ఉగాది?
ఉప్పు, కారం తర్వాత బెల్లం, వేపపువ్వు ఇంకా మామిడి పండు అంటే వగరు ఇట్లాంటియి అన్నీ ఒక ఆరు రకాలు కలిశి ఆ తర్వాత చేస్తాం దాని తర్వాత ఈ భక్షప్పాలు చేసుకుంటం మేము కూడా మధ్యలో పప్ చపాతీలు నార్మల్గా చేసినట్టే చేత్తం. తర్వాత మధ్యలో ఉడుక్ ఉడక పెట్టిన పప్పు మళ్ళ కొంచెం చక్కరేశి పెడతరు. దాన్ని నైవేద్యంగా అ అదే స్వీట్ లెక్క తీపి పదార్థాల లెక్క దేవునికి పెడతం తర్వాత ఇగ అందరం కలిశి
మాసైడు ఈ భక్షప్పాలు అనేవి కూడా అంటే ఎట్లా అంటే రకరకాలుగా చేస్తా రండి పూర్ణం బూరలని. ఒక ఏమో ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు ఇంకొకరేమో పెనం మీద కాలుస్తారు
బిర్యానీ కూడా చేస్తావా
అవునండి ఆ రోజు ఏందంటే మేము కొంతమంది ఏం చేస్తారంటే కో కోడిని కోసుకొని ఇట్లా వండుకుంటారు కానీ మేము అట్లా తినం ఆ రోజు
అ
మొత్తం కూరగాయలతోటి చేసిందే తింటం మీరు చేసుకుంటారా కోన్ని వయడం అట్లా స అ ఉన్నారా అండి